ఆ ఏమ్ ఏత్తాన్నవ్
చెట్టు కింద గుసున్న
మ్ హ్ చల్లగుందా
వేడిగనే ఉంది గానీ ఇగా వేరే ఆప్షన్ లేదు
ఇంట్లో కన్నా బెటరే అంటవ్
ఆ
ఇట్లో కన్నా బెటర్ అంటవ్
కొంచెం
మ్
ఇంట్లో టీవీ నడుస్తుంది డిస్టర్బెన్స్ గుందన్ చెప్పి ఒచ్చి బయట కుసున్నా
ఆ హ్
సినిమా పెట్టిన వాడ ముస్లోలు అందరు ఒచ్చి కుసున్నరు
వాళ్లకున్న పని అదేగా
మ్
హా
ఇగ వాళ్ళనేమనలేక నేనే ఒచ్చికుస్తున్నా బయట
ఓ దాక్షిత్ పొద్దున లే ఇవ్వలేదు
మ్
డైరెక్ట్ వాడు కళ్ళ పోసుకనే ఉన్నాడు పాపం తీసుకువయరు టబ్ లో ముంచుకొని లేప్కొని ఒచ్చిర్రు
ఎందుకు
స్నానమ్
వామ్మో
ఎంత బాధ అనిపించింది అంటే ఫుల్ బాధ బాధ అనిపించింది నాకు అట్లా చేశిర్రుల వాన్ని ఉమ్
ఉమ్మ ఏ కోలాటం గ్రూప్ ఏందో కానీ మా అమ్మ ఇచ్చింది కూడా సరిపోతాంది నాకు యాడ పని లేదు లేనిపోని అన్ని నెత్తినేసుకోని కూసుంటది
ఏండువా హెడ్డా
హెడ్ గా సెకండ్ లీడర్ అంట ఆమె
వాహ్
అదేవోవో లెక్కలు చెప్పినా తనకే తింటాందిదా దానికి అర్థం
చెప్పు మల్ల నువ్వు హాస్టల్ పోతే ఎవరు వస్తారు
అదే ఇగ నిన్న హైదరాబాద్ పోయి వచ్చింది ఫోన్ లేదు నా దగ్గర
అదే నేను ఫోన్ ఎన్నిసార్లు చేసినా తెలుసా హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ చేతనే ఉన్నా ఇగ పోయినవా ఇంటికి ఇగ
కృష్ణ
ఇగపోయినవా ఇంటికి ఇగపోయినవా ఇంటికిఅని యాక్చువల్ల గా నెన్ను ఏదో అడుగుదామనే ఫోన్ చేసినా నాకు గుర్తు కొత్త లేదు
రియ్యి
ఏదో మాట్లాడదానికె చేసినా మొత్తానికి ఏదో నీతోటి
ఏదో స్టోరీ చెప్తా అన్నట్టు గుర్తు
స్టోరీనా
ఆ
ఏ స్టోరీ బా బాగలేదు
నచ్చలేదు
నాకు నచ్చలేదు స్టోరీ ఏమో కానీ బిడ్ డాన్లో నేర సంపుకొని తింటారుమ్మ వాళ్ళు
ఇంకా అయిపోలే వాళ్ళ స్టోరీ మరి ఇంకా
నా స్టోరీ ఏడయిపోతుది ఒకవేళ నీ కన్నా పోవాలే లేదా వాళ్ళ అన్న పోవాలే
రొండో యాక్షన్ల
రెండు ఆప్షన్లు నో మోర్ త్రీ ఆప్షన్స్
హామ్
మధ్యలో వాళ్ళు ఓవెట్టు నన్నే పంపిస్తారు
హు
యావ
నువ్వేం సజెషన్ చేయకు జస్ట్ ఉ అ అను గంతే
ఇప్పుడు అది కూడా లేదు మాట్లాడట్లేదు
మంచింది అదే బెటరు చాలా ఏమన్నా అయితే మళ్ళీ మధ్యలో అంటారు మనల్లే
ఈమనేమో వాళ్ళ బ్రదర్ తోటి లవర్ లాగా మాట్లాడుతది
ఆ
చెప్పురూ నానిగా బంగారం డి ఏ ఓ డైమండ్ వజ్రం అనీ మనోడే నచ్చుతాదా
ఉ ఎట్లా నచ్చుతది
ఆవును నచ్చదు వాడు నచ్చనోడు సపుడే కూకుంటాడా
ఉమ్
నా ఫోన్ చేసి నాక్ చెప్తాడు ఆమెని బ్లాక్ చేసి ఆమే ఊకుంటదా హలో ఆమే ఉకుంటదా
ఆ ఉకోదు నీక్ ఫోన్ చేస్తది
ఆమ్ ఉకోదు నాకు మైసేజ్ జేస్తాది మనం వల్ల కావట్లేదు మా అది మా ఇది మా నేను మనుషినే వాళ్ళన్న ఒక్కరు ఒక్కరే వీళ్ళు ఇద్దరు నాకే జెత్తే నేనేడ పోను
ఏడపోతావు వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది ఇనుకుంటా కూర్సుంటావు
మొన్న రీసెంట్ గా ఉపేందర్ అన్న పెళ్ళి అయిందా
అవును
ఆ ఇళ్ళు పోయిర్రు
ఇద్దరు పోయిన్ల
ఇద్దరు పొయిర్రు
ఉమ్
పోయి అంటె విళ్ళెమో ఫ్రెండ్స్ తరుపున ఈవెనెమో టెన్త్ బ్యాచ్ తరుపున
ఉమ్
పొయిర్రు
హుమ్
పొయేవాళు సక్కదనంగ ఉండాల్న అక్కడ ఆ వానికి ఫోన్ చేత్తే వాడు ఎట్ల వడ్తె అట్లా తిడ్తాన్నడు
ఎందుకు
ఔను
ఎందుకు పొయినావ్ అనా
కాదు
ఉమ్
వాన్కి ఆమెకే నాకేం తెలుసు తెల్వదు గానీ ఫోన్లో తిడతాన్నడు
ఉమ్
ఎట్ల అంటే ఏంజేతన్నవే నీకు రీచార్జ్ అప్పుడే గుర్తుకొత్తనానే అది ఇది అని మాట్లాడతాండాడు
హుమ్
అదె వీడు విన్నడు
ఉమ్ అన్నతోటి అన్నతోటే మాట్లాడవచ్చు కదా మరి
మాట్లాడట్లేదు అహా వాడు మాట్లాడట్లేదు అది నచ్చుతలేదు
హుమ్
ఇగ వీడు సూసిండు సూసిండు ఇగ చాటీంగ్ ఓపెన్ జేత్తే ఇగ వాడు ఇంకేమో మాట్లాడ్తుండె అట
ఇంకేమీ అంటే
యోయోవో చెప్పట్లేడు
హా
వాళ్ళన్న ఇప్పడికె ఇద్దర్ని చేస్కున్నాడ్ గదా వాళ్ళ అక్కల్ని
హు.
వాళ్ళిద్దరొచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉన్నప్పుడు ఈమె పోయి వాళ్ళ బావ కాడ ఉండడు అవసరమా
అదేంది
ఆ ఇప్పుడా వాళ్ళ బావ కాడ ఉన్నది వాళ్ళ ఇద్దరు అక్కలు ఇక్కన్నే ఉన్నారు ఆమె చిన్నమ్మాయి అన్న ప్రసాదం ఉన్నదట
హు
ఆ ఆమె ఆమె ఆడున్నది వాళ్ళ బావ కాడ వండి పెడత చేసుకొని తీసుకో
అదేంది ఆళ్ళ వైఫ్లు ఉండాలి గానీ ఈమె ఉండుడు ఏంది
ఒక్క ఫైఫ్ కాద్ మళ్ళ మల్టిపుల్ వైఫ్స్ యు నో
హు.
ఏముంట అంటె మనకి ఎట్ల ఉంటుది
ఇగ ముగ్గురం అంతేనా.
దానికి కాదు కర్రోనికి ఎట్లుంటది
అదే అదే
వానికేమో నచ్చట్లేదు వీడేమో ఇమనేమో ఎట్ల కనపడుతన్న నేను అట్ల కనపడుతున్నాన ఇట్ల కనపడుతన్నా అని మనం చేసే పని ఎట్ల ఉన్న మానక్ కొంచం డిమాండ్ ఎక్కువ్ కదా
అంతే అంతే
అట్లా ఎలా అంటందట
అసలు ఊరు మొత్తం టాకు తెలిసా పోతారా వీళ్ళు పోతారట అని
ఆ
ఊరు మొత్తం టాకు ఇట్లా పోతారట అని
ఎవరు
ఇప్పుడు నువ్వు చెప్పేటోళ్లు ఇద్దరు
పోతే మంచిదే
మమ్మీ అంటాంది వాళ్ళు ఇద్దరు పోతారటగాద హైదరాబాద్ ఇద్దరు ఒకక్కనే ఉంటారంటగా అని అంటుంది
అమ్మకి ఎట్లా తెల్స్
నీక్ ఎట్ల తెలిసా అంటే నాకు అన్ని తెలుత్తయ్ అంటుంది
ద దాని మొఖం
మాట్లాడుకోరా ఇగా అమ్మాలక్కలు ఒక్క ముచ్చటుంటే దానికి ఇంగా నాలుగు గలిపి చె
వాళ్లకున్న రోగమే అది
ఉమ్
ఉ
ఉమ్
వాడికి అ అన్నీ విన్నాంక వానీ కేట్ల ఉంటదే
ఎందుకు ఉండదు ఎవరికన్నా ఉంటది బాధ
ఉమ్.
అహ గేట్ టూ గెథర్ ఏమైన్నా ప్లాన్ చేయకపోయారా మీరు
వెలిగటకి ఎప్పుడతున్నా ఆ డేట్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం యా
ఆ వేములవాడ ఎప్పుడు పోదాం అనుకుంటురు మరి
ఆఫ్టర్ ఫిఫ్టీన్త్త్
నేను ట్వంటీ వర్క్ అయితే పోతా హాస్టల్ కి
ట్వంటీ వరకు గాదా మేము ఫిఫ్టీన్త్ వరకే ప్లాన్ చేస్తాం
నాకు తెల్వది అట్లా నేను పోక ముందయితే ఒక డ్రెస్ కొనుక్కుంటా
నీకా దక్షిత్ కా
నాకే
చే ఆహా
దక్షిత్ కేందుకు బొచ్చడు ఉన్నయ్ వానికి
ఐయన పిన్ని ఇచ్చిన గిఫ్ట్ వేరు గాదా
పిన్ని గిఫ్ట్ తేతదిలే వేరే గిఫ్ట్ ఏదన్న
ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టు ఆన్లైన్ లో ఏదైనా తక్కువ ప్రైజ్ ఉన్నాయి
ఉహు ఈ ఫోన్ పే అయితే ఆట ఆడొచ్చా అంటె ఈ ఫోన్ పే అయితలేదు.
నాకు పంపు నేన్ నేన్ బెడతా ఆన్లైన్ పేమెంట్ చేత్త ఆన్లైన్ పేమెంటైతే థటీ రూపీస్ డిఫరెన్స్ ఉందిగా
అయన నీ దగ్గర ఉన్నాయి గా మనీ
అవ్వే
ఉమ్
పెట్టు ఆన్లైన్లా ఆ ఎంతలా అంద్ అందర్
నేన్ చూస్తలే
ఆ ఒక వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ లా
అంటే డ్రెస్ ఏనా డ్రెస్సె తీసుకోనా
టాయ్ తీసుకరాదు
ఉమ్ అదే ఆర్డర్ నా దగ్గరకే పెట్ ట్టాలి నేనె ఇస్త
నీకే అడ్రస్ పెడ్తా ఆల్రెడీ నేను సారీ ఆర్డర్ పెట్టిన అదేప్పుడొతదో
ఇక్కడికే పెట్నావా
లేదిక్కడికే పెట్టినా
ఆహ్ బానేే బెట్టినవ్గా సారి
మా ఆడ్బడ్డా ఆడ్బిడ్డ ఆడవిడ్డ ఆడర్ వేస్కున్నదంట మంచిగున్నదంట అరే నువు గూడ కొనుక్కోరా మన ఇద్దరం మంచే స్టైల్ చేస్కుంటా సేమ్ ఫొటోస్ దిగుదాం రా అన్జెప్పింది
ఆహ్
న కాడా పైసలు లేవు అన్నా నేనిత్త తిస్కో అన్నది ఇగ ఆమె నా పైసలు నాకు ఎందుకు ఏమోద్దని బావనప్పడికప్పుడు పైసలు కొట్టమంటే కొట్టిండు త్రీ థర్టీది త్రీ థర్టీకోచ్చింది
నేను కూడా ఆర్డర్ చేస్కుంటా అయితే
నేను పోట్టిగుంట ఏమొద్దు.
చి న్యాయం కాదు మీకు.
బ్లౌజ్ లేదు మళ్ళా దానికి బ్లౌజ్ వేరే.
అట్లా వద్దులే అయినా నాకెందుకు షీరా.
అవున్ నీకెందుకైనా. జైదక్క తోటి బాను పే పం అడుగుతా అన్నది కదా.
ఉహ్ అదే అడగమని చెప్తా సేమ్ తీస్కుందామా టెంపుల్ దగ్గరికి.
ఆ.
లేదంటే నేను ఆన్లైన్ లేదని చూసి పంపిస్తాను ఆర్డర్ పెట్టుకో నేను కూడా ఆడర్ పెట్టుకుంటా.
టు హండ్రెడ్లా.
అట్ దాట్ బో మనకు తెల్వద.
ఆపోజిట్ దుప్పట్టా సెట్ తీస్కుంటా అన్నది కదనే ఆమె.
అదేనే.
ఆ
అడుగుతా ఒకవేళ కుదర్దని అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందాం చేసే
ఆహ్.
ఎన్ని డేసుంది టైమింకా.
అవ్ను బిల్తార.
అది మీ ఇష్టం.
ఇంక మేనమామ లేవళును విల్వట్లేరు బావనే కూర్సోె పెట్టుకొని చేపిత్తరట.
ఆ అట్లేట్లా చేస్తారు.
చేత్ర అట మే అనుకు వీ-వీళ్లే. ఇప్పుడె అనుకున్నారు కానీ.
అన్నయ్కి చెప్తామని అంటారు కానీ.
ఎక్కువ వీలాట బావల మేనత్తని వాళ్ళ బావాని విలుచ్కుంటాడు మరి నిను విలుస్కోవద్దా.
ఊ.
మళ్ళ వాళ్ళద్దరిలతో మా నాయనమ్మ పిలవాలే.
అవ్నుగా.
మన మన అన్నయ్య ఒక్కడైతాడు.
ఊ.
వాడ్ని విలిస్తే మళ్ళ వీళ్ళందర్నీ విళ్వాలే.
వాడ్ని విళ్లతే వీళ్ళందరి మళ్ళ సరస్వతన్ని కూడా విడ్వాల కావచ్చు.
పిల్వాళే.
ఒద్దులే మమ్మల్నొక్కర్ని విలువుర్రి.
అదే అనుకున్నా మళ్ళ. పిళ్తే బానేను. పిల్లవమంట మళ్ళ ఓన్లీ బానునే నాట్ కిడ్స్.
బాను అన్నప్పుడు కిడ్స్ కూడా ఉంటారు కదా.
ఐతే బాను గూడ క్యాన్.